మొన్న మ్యాచ్ చూసినావా
చూష్నా చూష్నా
వాట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అనిపించింది నికు మ్యాచ్ లో
శివం దుబే
ఏం ఆడిండు శివం దూబే
లాస్ట్ మూమెంట్ అడిండు కదా
ఏంది లాస్ట్ ఓర్ లో సిక్స్లు కొట్టిండదేన
అంటే మన మూమెంటం కోలిపోతుంటే మనకు మళ్ళా మన మూమెంటం మనకు తెచ్చిండు
ఆ మొత్తం చూసినా నువు మ్యాచ్ మొత్తం చూసినవా
అవ్ మొత్తాం జూష్నా
ఫస్ట్ నుంచి ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరక
ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు చూశిన
గునేనికు
అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంత ఇంట్రెస్టింగ్ ఎ చలేదు చూ ఇంట్లో గాని అండి ఫోన్లో అట్లా చూసిన ఫస్ట్ ఇన్నింగ్స్ బోల్ టు
హ్మ్
నే నైత ఫిఫ్టీ ఫిఫ్టీ చ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్
గెలవ
ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెసే అనుకున్నా నేనైతే కానీ అంత స్కోర్ కాబట్టి ఇగ చెప్పలేం స్కోప్ ఉంటది కదా అని చూసిండి కొంచెం సేపింగ్క అట్లనే అని
ఓహ
మీ సూర్యకుమార్ యాదవ్ అయితే హైలైట్ అసలు కింగా
అవి మీందకి
సూర్య కుమార్ యాదవ ఎ సూర్య కుమార్ యాదవ్ ద
కుకు మాగ ఏఐపి సీటంట అంటే ఓన్లీ విఐపి విఐపి పి ఏం కాంట్రిబ్యూట్ చేయకుండా కప్ప్ ఒచ్చిందంట
అంటే చేశిండు లే గని తక్ తక్కువ కాంట్రి బ్యూషన్ కానీ క్యాప్టెన్ గా
మ్
అ
అభిషేక్ శర్మ ఆడిండు విడు అభిషేక్ శర్మా మస్త్ అడిండు అసల్కి
ఎక్సపెక్ట్ చెయ్యలేదా ఫస్ట్ క్లాస్ పార్ట్ ఓకే
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడవుట్ అయితడో దబ్బా దబ్బా అనుకుంటే కానీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా వేసేసుకున్న ఎయిటీన్ బాల్స్ లోనే
హుమ్
ఆ ఇంగ హార్దక్ పాండ్య తిన్లేదు ఇంకా
మ్ హు తింటున్న హు నువ్వేం తిన్నావు ఆ మధ్యాహ్నం ఎం తిన్నావ్
ఎం తిన్న అన్నం చికెన్ పెట్టిర్రు
మ్ హు హు
ఆ ప్లేయర్ ఆఫ్ ది టూర్నమెంట్ ఎవరికి ఇచ్చిర్రు
సంజు శ్యాంసం
టోర్నమెంటే ఏ ఇచ్చిర సంజుశామ్సన్ కి
ఆ
ఓకే విరాట్ కోహ్లీ కూడా స్టోరీ పెట్టుకుండా
కాటూ రాన్ని గేటనుంతా
ఎవరు సజీసంసనా
హు ప్పుడులో ట్లో పాకిస్తాన్ ప్లేయర్ కన్నా కొంచెం తక్కువనే కొట్టిండు అనుకుంటా ఫోర్ రన్స్ ఏమో అదే విని మీ మిచల్ సాండ్ల ఉంటాడు చూసినావ
ఎవరు
మిచెల్ శాండ్ న్యూజిలాండ్ కప్టెన్ మొన్నున్నడు జర్నలిస్ట్లు, ఎందుకు మళ ఇప్పుడు వాళ్ళ సంజేశంసంగ్ కి ఎందుకు ఇచ్చిర్రు ప్లే అఫ్ దే టోర్నమెంట్ పాకిస్తాన్ ప్లేయర్ ఆఫ్ ఫోర్ రన్స్ ఎక్కువనే కొట్టిండు అంటే
ఏమన్న ర్
అండి అది గెలిచినప్పుడు ఈ సంజు శాంసన్ కొట్టిన ఈ త్రీ టైమ్స్ అది వాళ్ళకు కప్పురానికే ఇంపార్టెంట్ ఉంది రన్స్ అనేది కాదు ఇంపార్టెంట్ ఆ కొట్టిన రన్స్ ఎంతయింది ప్యాక్ చూపించినయి దాని వల్ల వస్తది అంతేపిన్
అని చెప్పి శాంటనర్ అన్నాడా
మ్మహ్
నేను ఏడ చూడ్లే మరి నాకు కనిపియలేదు ఇది ఏడా నీకెట్లొచ్చింది
ఎప్పుడైనా చూష్ణవ
అదే నేను జూడలేంద్ నువ్వు చెప్తుంటేనే వింటున్నా, ఎప్పుడు మాట్లాడిండో అన్
కెప్టెన్కు అదుంటది కదా దాన్ని ఏమంటారు లాస్ట్ అయిపోయినాక నాకు మీమ్సలోచ్చింది ఆ ఫస్ట్లా కాదు లాస్టల ఒకటి ఉంటది
ఆ
దాంట్ల జెప్పినాంతా
ఆ నేన్ చూసిన దాంట్లల్లో అయితే ఎం రాలేదు హార్దిక్ పాండ్య ఏందిరా నాయన అసలు అసలు మొత్తం గ్రౌండ్ లోనే ఆట మొత్తం ఏమంటారు ఇట్లా చేసిండసలు పిచ్చి పిచ్చి చేసిండ అంత
వై తాగిన వేర వైన్ల
వేరే వైబ్ అంటా ఇంటర్వ్యూ అది తీసుకుంటారు కదా మ్యాచ్ అయిపోయినాక కూడా అది చెబతున్నాడు అంటే ఆమె వచ్చినప్పటి నుంచి మొత్తం అన్ని విన్ స్ట్రిక్స్ అయినాయి నాకు షీ ఐస్ జస్ట్ ఏమంటారు సో లక్కీ అసల్ కి అని చెప్పి అడ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిహకానా ఆమి పేరం
టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అనుకుంట ట్వంటీసిక్స్ వరకు హార్దిక్ పాండ్య సక్సెస్ వెనక చాలా మంది అమ్మాయిలున్నారని ఇట్లా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తర్వాత నటాషదే తర్వాత ఈమె అన్న ఫోటోలు ఫోటోలు వేసిారు
నాకు అనిపించింది వాడు నటాష్మ నటాష్ గురించి ఒక్కసారిని అట్లా చెప్పిన అసలుగా అని చెప్పి అమె అట్లే చెపిండ్ ఒక్కసారి గ్రౌండ్ లో
ఉహుమ్ మా అంటే మాట్లాాలే అని సోషల్ మీడియాలో ఉంటుండే కదా బాగా
సోషల్ మీడియాలో ఉంటుండలే గాని ఆ ఏమైనా అయితే వాయబ్బా మ మాట్లాడిన సగం దాంట్లో లామయిద ఉంది మొత్తం మహిక శర్మ మహిక మహిక మహిక డ్యాన్స్ కూడా వేసిరు కదా ర్రౌండ్లు ఇద్దరు షాక్ అయిండి తెలుసా నేన అయితే మా ఫ్రెండ్ అన్నాదిరా ఏ స్టేజ్ హార్దిక్ పని అట్లావన్నీ చూడలేదు ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చుష్ ఇట్లు చుస్ స్తుంటే నీల్స్ లలో వచ్చింది మ దీనిక అన్నది అనుకుం న్న
ఉమ్ చాలా మంది క్రింజ అనిపించినట్టు అన్నారు
మళ్ళీ క్రింజి అనిపిస్తుంది మరి అది ఎవ్వరు చూసినాప్పుడు క్రింజి అని అనిపిస్తుంది దాన్ని ఇంకేమ అనుకుంటారు క్రింజి అనకుండా
ఇంకోకటి మన పర్ఫార్మెన్స్ అంత లేదు ఇస్తారే బ్యాటింగ్ లో
అంతేంది ఆ బౌలింగ్ బానే ఇష్ట ఉంది కానీ బ ఆ బ్యాటింగ్ లాంటి ఎమ్ లేధు అండీ ఉమ్
హార్థక్ పడయా బ్యాటింగ్ ఆవుట్ ఒక
హార్దక్ పాండయా
ఉమ్ బ్యాటింగ్ బ్యాటింగ్ అట
ఆ కానీ బ్యాటింగ్ అంత ఏం లే సరే బౌలింగ్ బాగా మంచి అనే ఇసా ఇంకా బూమ్రా బూమ్రా అయితే హైలైట్లే నిక అ అందరు ముంబై ఇండియన్స్ అందరు ముంబై ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారుగా
ఆ
ఉమ్ అంత ముంబై ఇండియన్ ఇప్పుడు ఏమొచ్చింది తెలుస ఒక ఒక మేం నేను హార్దిక్ ఇప్పుడు అంటే అంతే ఆ ఆ వరల్డ్ కప్ విన్నర్ ఇంకో వరల్డ్ కప్ విన్నర్ ఇంకో రన్నర్ అందరూ హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉంటాడు అద ఐపిఎల్ లో
ఉ స
హార్దిక్ పాండ్యా కప్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్స్ ఇలా ఆ ఇద్దర్ విన్నెఆర్ విన్నింగ్ క్యాప్టెన్స్ ఒక రన్నర్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లా ఆడుతారుయితే అ అయినా కూడా అసలు వారు ముంబై మళ్ళ పోయింది దానికోసము గా కప్టన్సి ఇస్తాన్ అట్లనే పోయింది కదా
ఉహు చార్ వాయిచర్మ ఫుల్ మీ ఫుల్ మ్యాచ్ ఆడుతారు పోయింసారి లేక ఇంపాక్ట్ అయిందా బాగా
ఉ చెప్పిండా నీకు రోహిత్ శర్మ వచ్చి
బెట్ట
అయ నేను పెట్ట బెట్టు పైస లేవు నా దగ్గర అయినా, కాని బెట్టులేదు ఏం లేదు బేట్ట అంటా ఇక్కడే ఇంతకు ముందు వంద రూపాలు పోయినాయి. నావి ఇంకేం బెట్టు
మేనేజ్మెంట్ గిట్ల చెప్పిండంట
ఏమనీ ఆఆ ఎంత ఫిట్నెస్ అయిన రోహిత్ శర్మ ను చూస్తే అందరు అందరు షాక్ అయిపో పుచ్చర్ అసలు రోహిత్ శర్మను రోహిత్ శర్మ నేనానీ అసలు ఆ
కోసమే వానీకా ఆ ఒక్క వరల్డ్ కప్ లభిస్తే ఉ ఓడే వరల్డ్ కప్ ఇగ అయిపాయే అయినా అప్పడిదప్పుడే అయితరు ఎక్కువ గానీ దాంతో టసూకే ఈ టి ట్వంటీ వర్ల్డ్ కప్ టీ ట్వంటీ వల్డ్ కప్ ఇంక ఇంత కన్న ఎక్కువకాదు
ఓడిఐ వర్ల్డ్ కప్ కే ఉ అదే లాస్ట్ టైమ్ ఎవరికి వచ్చింది ఓడిఐ
మార్నింగ్ టీ ఆస్ట్రేలియా
కానీ ఈసారి ఆస్ట్రేలియా ఏం అడ్లే లేదు రా ఈ టీ ట్వంటీ వర్ల్డ్ కప్ లో
పోయిన సారి ఇట్లే వనేత్ పోతే వరల్డ్ కప్ ల ఇట్ల వాళ్ళ గ్రూప్స్ దగ్ నుంచి ఎలిమినేటు అయిపోయే స్టేజు ఒక్కటెక్కుమే వచ్చి మార్చేసిన్వాల్లె
సేమ్ లైక్ మ మనలానే ఇండియా దానిలానే య
ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఇండియా అది వేరు లెవెల్ ఎవరు మ్యాక్సివల్ టూ హండ్రెడ్ కాలు వట్టుకుంది చూసినావ క్రామ్స్ వచ్చినాయి వానీకి కేేజింగ్ ల టూ హండ్రెడ్ కొట్టి గెలిచి తెప్పిచినా అన్ని వికెట్స్ వడుతే లాస్ట్ ఎస్ఆర్ఎచ్ క్యాప్టన్ పేరు ఏం పేరో ఉంటుది గదా
బ్యాడ్ కమెంట్స్
బ్యాడ్ కామెంట్స్ వాడు ఇద్దరు నిలవాడి వాన్ కి మొత్తం ఇంక వాన్కె స్ట్రైక్ ఇచ్చిడు. నిలవాడి నిలవాడి సిక్స్ కొట్టిడు.
ఇప్పుడు గుర్తొస్తుంది నాకు నువ్ చెప్తుంటే
అరే మన టోర్నమెంట్ మొత్తం అంత మ మరి దారుణంగా ఓడిపోయారు. ఓడిఐ ఫైనల్ మాకు అవును దారుణంగంటే దారుణం. ఆ ఇదొచ్చింది చూసినావా. ఇప్పుడు ట్రోల్స్వి మనము ఓడిఐ ఫైనల్ వచ్చే రన్స్ కన్నా, టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చే రన్సే ఎక్కువ. ఓడిఐ లో టూఫార్టీ ఏమో కొట్టినడు టూ ఫిఫ్టీ ఫోరేమో ఇయి
చ్ ఓకే ఓకే ఆ విన్న విన్న విన్న సర్లే మరి
అయ్ పోయిందా.
ఆ సరే